హలో హలో
ఏం చేస్తున్నారు హ్
మేమేం చేయలేదు మీరేం చేస్తున్నారు
ఫ్రీ ఖాళీగానే ఉన్న ఇప్పుడు
అవునా ఆఫ్టర్ నూన్ తిన్నారా
తిన్నం మీరు తిన్నారా హా
ఆ తిన్నం వర్క్ అయిపోయిందా ఇంట్లో అంతా
మీది హైయిపోయిందా
యిపోయిందండి ఏం పని చేస్ తారు మీరు ఇంటి దగ్గరేనా
ఆ ఇంటి దగ్గర హౌస్ వైఫ్ ఆ మేమా
ఆ దోసలో కి
ఆ అదే ఆ రాయలసీమ స్పెషల్ కారం చట్నీ ఆ ఎర్ర కారం
ఎట్లా చేస్తారో దాని
చి ఉంటే బాగుంటది ఇంకా మనకి అవునవును ఇక్కడ అస్ అసలు వీసే ఇప్పుడు సీజనల్ అప్పుడే దొరికేది
ఇప్పుడు దొరకవు కాబట్టి ఇవి డ్రై అయిండేవి కదా.
టివి ఆ అవి ఆ అవి హాట్ వాటర్ లో వేస్తే త్వరగా మెత్తగాయిపోతాయి.
ఆ అవునులే బాయిల్ అయ్యే వాటర్ లో వేసుకోసేపు నానేే
ఆ హాట్ వాటర్, మిర్చి వేసుకొని ఒక బౌల్లో ఎ
ఊ
టవాటర్ వేసి మొదల ఎసా ఒక టెన్ మినిట్స్ కంతా మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి.
ఉ ఆ తర్వాత
తర్వాత అవి మిక్సీ జార్లోకి వేసుకొని ఆ ఒక టూ ఆ టమటస్
దాంట్లో
ఆ మిక్సీలోకి వేసేసుకోవాలా, కట్ చేసుకొని ఆ మరి ఒక కానియను చిన్నవైతే రెండు, పెద్దదైతే ఒకటి
ఆహా
కట్ చేసుకుని పీసెస్, స్మాల్ పీసెస్ కట్ చేసుకుని దాన్ని కూడా మిక్సీ జార్ లోకి వేసుకోవాలా ఆ మరి తర్వాత చె గార్లిక్ ఉంటది కదా
ఆ
వెల్లుల్లిపాయ అది కూడా ఒకటి, ఒక ఒకటంతా వేసుకోవాలి.
ఉహ ఓలు చేస్తారా
చేయలా
ఉహా
వాళ్ళు చేసి దాంట్లోకి కొంచెం జీలకర్ర కొంచము
ఉ
కొంచెం సాల్ట్
ఆహా
అంతే కొంతమంది చింతపండు వేస్తారు. కానీ చింతపండు మంచిది కాదు హెల్త్ కి.
ఆ హ్
ఆ బోను ప్రాబ్లమ్స్ బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి
అవునా అంటే చింతపండు వయ్యకూడదా
ఆ చింతపండు ఎయగూడదు ఎక్కువ తీసుకోకుడదు. వేసే వాటిలోకి కొంచెం వేస్ కొ లైట్ గా ఆ అం తే
అట్ల మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని ఏమన్నా మరి తిరువాత‌ ఏస్
అహ ఇంగేం వెయ్యం మేము దోస వేసి దాని మీ దనే ఆయిల్ అప్లై చేసేసి ప్యాన్ కి ఆ దాని మీదా అది రెడ్ చట్నీ ఏసెసి
ఆ హా హోటల్ స్టై హోటల్ స్టైల్ చేస్తారే అట్లా చేస్తారా?
ఆ గీ వేస్తాం దాని మీద గీ వేసిన్ ఆ బాగుంటది గీ వేసిన తర్వా వన్ సైడే రోస్ట్ చేసుకోవాలా కింద్ సైడ్ కారమప్లై చేసిన సైడు రోస్ట్ చేసుకుంటే అది మాడిపోయినట్లు టేస్ట్ బాగుండదు
ఆ
ఆ దాంట్లోకి పల్లీ చట్నీ కాంబినేషన్ బావుంటది.
అవునవును అంటే పప్పుల చట్నీనా
లేద్ లేద్
అహా ఇది ఆ చెన్గిత్తనాల చట్నీనా ఆ హా
ఆ
మీకు బాగ ఇష్టమా కారం అంటే?
అంటే ఉంగొక్కొక్కసారి ఒక్కో రకం చేసుకుంటాము ఓ సారి ఎగ్ దోస ఆ ఒక్కోకసారి దాంట్లోకు ఆయిల్ బ అందులో గీ వేసుకుంటే బాగుం
ఆ టేస్టు అందలో స్మెల్ సూపర్ గా వస్తాది కదా.
స్మెల్ కూడ బాగుంటది కానీ ఎవరైనా చిన్న పిల్లలు అట్ల తినే వాళ్ళు కూడా బాగ్ తిం
అమ్మ పల్లీలు మ్మ్ అంటే ఎక్కువ వెజ్ ఇట్లాంటివి తినరా నాన్ వెజ్
నాన్ వెజ్ తింటాము కానీ తక్కువ నాన్ వెజ్ అంత హెల్త్ మంచిది కాదు కదా ఎగ్స్ వీక్లీ వన్స్ సండే ఒకటి తింటాము ఎప్పుడనా ఇంకా ఇంట్లో నేనైతే నాన్ వెజ్ కూడా తినను
అవునా
ఓన్లీ ఎగ్ ఒకటి తింటాను
మిసైడ్ ఫెస్టివల్స్ చేస్ కుంటారు కద అంటే ఇప్పుడు సంక్రాంతి ఇట్లాంటివి వస్తు టయి కదా అవి బా జరుపు కుంటారా
ఉ బాగా జరుపుకుంటరు
ఏ బా జరుపు కుంటారు పండుగలలో
సైడు అంతా ఏం ఉండదండి మా సైడు మాది అనంతపూరు టౌన్ కదా
ఆ అవునులే, పల్లెల్లో అయితే బాగా జరుపుకుంటారు, టౌన్లలో జరుపుకోరు ఆ అంటే హోలీ ఇట్లాంటివి కూడా సెలబ్రేట్ చేసుకోరా
చేసుకుంటారు కానీ ఎక్కువ్ మ్ ఒకటే చోట ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా అ ఇ ఇప్పుడూ పక్కన ఉండే వాళ్ళు మనకి తెలిదు కదా ఒక్కొక్కసారి
మ్
అట్ల బాగా రిలేషన్ బాగుండే వాళ్ళు చేసుకుంటారు
మ్
ఆ మీరేమైనా వర్క్ చేస్తారా
లేదు లేదు ఇంటి దగ్గరేనండి
అవునా ఊహు
మీరు ఇంటి దగ్గరే కదా
బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను
అవునా హ ఇంకా ఏం డ్రెస్సెస్ ఇట్లాంటివి స్టిచ్ చేస్
ఆ చేస్తాను పంజాబీ డ్రెస్సెస్ ఫ్రాక్స్
అంటే మీకు ట్రైనింగ్ తీసుకున్నారా
ట్రైనింగ్దీస్
ఎన్ని రోజులు తీసుకున్నారు ట్రైనింగు వన్ మంత్ అంటే పర్ మంత్ కెంత
అంటే గవర్నమెంట్ స్కీమూ వచ్చింది ఈ దాన్ దాని ద్వారా తీసు కున్నాన అది జన శిక్షణ అని
ఆహాహ వన్ మంత్ లోగా డ్రెస్సెస్ బ్లౌజెస్ స్టిచ్ చి నేర్పిిచ్చి
అవునవును ఇంకా డైలీ వెళ్తుంటే మీకు అరా ఒకస ఒక రోజు కూడా అబ్సెంట్ లేకోకుండా కంటిన్యూగెళ్త అంతే సండేస్ ఒక్కటే అంతే ఫెస్టివల్స్ సండేస్ అంతే
సంక్రాంతి వస్తే ముగ్గులేసేకట్లా ప్లేస్ అట్లా ఏం లేదా మీ ఇంటి దగ్గర
మ్మ్ లేదుగా మంటి దగ్గరా మేము ఆప్ స్టేట్స్లో ఉన్నాము ఆ అందు కానీ మాకు స్పేస్ తక్
మ్ ఫార్మాలటీకైనా ఏస్
ఆ ఫార్మాలల్టికైతే చిన్న చిన్న మగ్గులే
ఆహా అంటే మా సైడైతే భోగి రోజు ఏవి ఏవ పన్లు ఇట్లాంటివన్నీ ఏస్ నీళ్ళల్లో స్నానం చేయిచ్చేది
ఆ మా సైడ్ గూడా అట్లాంటివి చేస్తారు కానీ ఎవరిం ట్లా వాళ్ళు చేేస్
ఆరోజు పండుగ రోజు గుమ్మడికాయ కొట్టడము
ఆ ఆ చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం కానీ అందరూ ఏదోగా హడాడవి హడావిడలా లే
ఆ ఆహా అంటే రొట్టెలు ఇట్లాంటివి చేస్ తారు కదా
ఆహా అట్లాంటివేమ్ చె పొంగల్
ఆ పొంగల్ చట్నీ
పొంగలే పొంగల్ చట్నీ చేసుకుంటాం మేము రొట్టెలు చేయము
ఆ ఇవి గుమ్మడికాయలు కొడతారు కదా దేవుడి దగ్గరట్లా అట్లా కొడతారా ఆహా ఇంకా మ్ రెండో రోజొచ్చేసి ఇంకంతేలే గొ మళ్ళీ ఇట్లాంటివి పెడ్తారు ఫస్ట్ డే నుంచే బేస్ పెడతారు మా సైడ్
అవున్లెండి
ఆ ముగ్గు మీదా పెట్టి
మ్ మా సైడ్ కూడా పెడతారు గాని కనుమ అంత పట్టించుకోరు
లాస్ట్ డే ఇక్కడా అంతే కానీ ఆ టూ డేస్ మెయిన్ గా బావుచే
ఆ అక్కడంతా బా నాన్వెజ్ కదా కనుమంటే ఆ బాగ్ చేస్కుంటారు పండగ రోజైతే ఇక్కడ కూడా కానీ అంత హడావిడిగా ఉండదు ఆ ఇదయ్ పోతది ఆ మీకీ బాబునా మ్ పడుకొనీ లేస్
అంతా లేదు పడుకున్నాడు ఈ రోజు అంగన్ వాళ్ళు పంకోలేదు అందుకు ఇంటికి వచ్చిన తర్వాత పనుకున్నాడు లేవాలే ఇంకా తిగి పడున్నాలే బాబు
అవునులెండి
మితుల్లలో అనుకున్నారా ఏం చేస్తున్నారు
బాబు నాకు ఒక బాబు
ఆ ఆ స్కూల్కి పోయి ఎంతకు వచ్చేసినడు
ట్వల్ థర్టీ వచ్చేస్తాడు మార్నింగ్ మార్నింగ్ స్కూల్ ఎయిట్ థర్టీ కంటే నైన్ వెతాడు చిన్న పిల్లలు కదా న తాడు నైన్కెళ్ళి ఏ ట్వెల్వ్ థర్టీ క అంతా వచ్చేస్తాడు త్రీ అవర్స్ అంతే లేదు లేదున్నావే ఏమన్నా డ్రెస్సెస్ ఉన్నా బ్లౌజెస్ ఉన్నా స్టిచ్ చేసుకున్నా ంటాన నేను ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నాకు కు ఆ తక్కువ ఎప్పుడో ఇంకా నాకి బుక్స్ చదవడం మీదే సరిపోతుంది ఇంట్లో పని బాబును చూసుకోవడం ఖాళీ టైమ్ లో మిషన్ స్ట్
స్టడీలు మిషను
ఆ మరి కార్య యాప్ లో కూడా వర్క్ చేస్తాను
అవునా నేను కూడా చేస్తా కార్యాలో
అవునా హా ఆ ఎక్కడ మీది ఊరు విలేజ్
అవి మెన్షన్ చేయగుడదు జే నండి మా సిటీ ఏం లేదు విలేజ్ హుమ్ ఇంకేమండి చెప్ పలి
చెప్పాలా మీరే విశేషాలు ఇంట్లో అందరు ఇంట్లో అందరు బావున్నారా
అందరం బావున్నాం మీరందరు బావున్నారా ఇంట్లో నైట్ కి మళ్ళీ చేయాలా డిన్నర్
ఆ చెయ్యాల
హు హు
మీరు చెయాల
ఆ చేయాల్లా ఆ నైట్ రైసే తినేది బాబు తింటాడా చపాతి అయితే బాబు కరగదని కడుపు నొప్పిస్తదా కొద్దిగా
ఆహా
తక్కువే దినేది బాబు
ఆ మేమైతే చపాతి సే
మార్నింగ్ టైమ్స్ చేస్తాం ఏదన్నా టిఫన్ నైట్ టైమ్ అయితే ఇంగ రైసే
ఆ
హుమ్
అన్ని వంటలు చేస్తారా మీరు
ఆ అన్ని చేస్తాను ఓలిగలు ఒక్కటే ఇంకా రావు
హా హా ఈ ఓలిగలు నాకు కూడా రావులే రావు రావు కుడుములు గుడా సరిగా రావు చేపల పులుసు కూడా నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు దాన్ని టచ్ చేయాలన్నా భయంమైతుంద్
ఆ నేనేం చేస్తా నేర్చుకున్నాను ఇంకా ఓలిగలు ఒక్కటే రావు అన్ని తింటాం చికెను మటను బాబు బాగ్ తింటాడు
తింటారు కానీ నేనో
నేను మ్యారేజ్ కాకముందు తింటంటి కానీ అహా మ్యారేజ్ కాకముందు తినడం లే మ్యారేజ్ అయిన తర్వాత తింటున్నా
తినలేదు గానీ ఇప్పుడు గుడా తినడం లేదు
అవునా
అందరు ఇంట్లో అంటారు నేర్చుకోవాల తినేది అని. ఆ హెల్తి గుంటావ్ కదా నువ్వు
అంటే అవి అయితే బెటర నాన్ వెజ్ ఐటమ్స్, అయితే హెల్త్ మంచిదె
ఆ డెలివరీస్ అయినప్పుడు కూడా పెడతారు. అవన్నీ ఆ
ప్లైన్
అదే తల అంతల బుట్ట తవన్న పడుంది.
అవి తింటేనే బాబు పిల్లలకి బాగుంటుందని, తకుడ పిల్లలు మెల్లు బాగా నిలబెడతారని
ఆ చెప్తార అదే నేను అసలు తినలేదు తెచ్చిండ్రు కూడా అసలు నేను తినలేదు.
ఆహ్ హ మేమేం తిన్నాం.
దాన్ని చూసానే ఎట్లనో అనిపిస్తాది ఒళ్ళంతా జిల్కరిస్తది.
అవునవును ఉహ్ చూసేకి ఒక లాగ కనిపిస్తుది. అందుకు అట్లా అనిపిస్
అత్తు త్త ఎమ అక్కలే దాంట్లో ఏము ఉండవు. అసలు ఆ
స్టామిన ఉందని చెప్
అవునవునవును నేనైతే అసలు ఉమ్ ఇంకెప్పుడు లైఫ్ లో అయితే తీసుకోలేని దాన్ని, అస్సలు ఎంత చెప్ న నేన్ విన్
ఆ కొంతమందికి అలవాటు
ఆ కానీ నేను క్లాజికు, గ్రామీన్స్ త కూడా వాళ నాన్ వెజ్ తినరు, వాళ్ళ బాగుంటరు చూడండి వాళ పిల్లలు ఎన్
ఆ ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అట్లా ఉన్నారు. అస్సలకి స్మెల్ చూసినా కూడా వాళ్ళకి ఏదోలా ఉ ఉంటది
ఆ వాళ్ళు బాగా వీలివే లీఫీ వెజిటేబుల్స్ తింటారు. బాగా ఇట్లాంటివి ఆ వాళ్ళ విజ్జి వెజటరియన్ కదా బ్రమీన్స్ ఆ వాళ్ళు బాగుంటరు ఎ పిల్లలు కూడా
అవును హ్
అం తే మూఢనమ్మకాలన్ని హ్ అని చెప్తారు అన్ని అట్లనే ఆ కానీ కొన్ని కొన్ని పాటించాల ఆ కొన్ని కొన్ని లాజిక్ వైజ్ ఆలోచిస్తే ఆ కరెక్టే కదా అనిపిస్తది కరెక్టే కదా మరి బ్రాహ్మిన్స్ తినరు మనం తింటాం చూడండి డిహ్ ఆ ఇంకేం చేస్తున్నారు నైట్ టు ఏం చేయాలా